హలో
హలో హలో
నమస్కారం బావున్నరా.
ఆ బావున్నాను. మీరు?
ఆ మేం బావున్నాము. మీకి గవర్నమెంట్ స్కూల్ గురించి ఏమన్నా తెలుసా?
ఆ కొంచెం ఐడియా ఉంది, మీరు కొంచెం చెప్తే తెలుసుకుంటాను.
ఇప్పుడు మాకు ముందు అయితే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లు ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఎక్కువ తగ్గిచ్చేశినారు. ఎందుకంటే ప్రైవేటు సెక్టార్ నుంచి చాలా ఆ స్కూల్స్ వచ్చినాయి అందుకని గవర్నమెంట్ స్కూల్స్ తగ్గిపోయినయి ఇప్పుడు ఏమన్నా పెంచుదామా అని ఆలోచిస్తున్నాం, పెంచ
అంటే ఎలా అనుకుంటున్నారు మీరు ఎలా పెంచాలనుకుంటుర్రు అంటే ఎలా పెంచాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు. ఎవర్ని నమ్మలేన్ గదా
జా ఆడ అందుకనే మనం ఏదన్న కొత్త స్కీము అలా అన్ లేకపోతే ఎక్స్ట్రా ఏమైనా యాక్టివిటీస్ అలాంటివి ఇస్తే పిల్లల్ అందరు జాయిన్ అయ్యవచ్చు కదా
అవుతారు కానీ మనం అనుకుంటే అవ్వదు కదప్ప ప్రభుత్వం చేయాల మన ప్రభుత్వం చేస్తేనే అవద్ది ఏదైన గానీ మరి మా ఊర్ సైడ్ అయితే ఎలా ఉన్నాయం మా ఊర్ సైడ్ ఎలా ఉన్నాయి తెల్సా మా ఊర్లో ఇప్పుడు పెంచార్ మా ఊర్ సైడ్ స్టాఫ్న్ గానీ ఫుడ్న్ గానీ అన్నీ బాగున్నాయి ఇప్పుడు మా ఊర్ సైడ్స్ అయితే అనేస్తం
అదే మేము అనుకుంటున్నాం కనీ ఇప్పుడు స్టూడెంట్స్కి ఏమన్న ఇట్ల ఆ ల్యాప్టాప్స్, ట్యాబ్స్ అలాంటివన్నీ ప్రొవైడ్ చేస్ ఆ పిల్లలు ఎక్కువ ఆసక్తి చూపిస్తార్ కదా గవర్నమెంట్ స్కూల్స్కి
ఆ చూపిస్తరు కనీ అలాంటి స్టాఫ్స్ ఉండాల్ గదా ఇప్పుడు
మనము అలాంటి ప్రొవైడ్ చేస్తే మేలు కదా
ఆవ్ మరి ఇంక ఏమన్న అభివృద్ధి జరిగిందా మీ ఊర్లో?
ఆ మా ముందు ఎక్కువ బాత్రూమ్స్ అలాంటివి లేవు స్కూల్ల స్కూల్ దగ్గర్లో ఇప్పుడు అన్ని గవర్న ఆ గవర్నమెంట్క ప్రొవైడ్ చేస్ ది బాత్రుమ్స్ ఆ మళ్ళీ చైర్స్ అలాంటి వన్ని
మరి ఇంకా ఇంకా ఏం చేయలేదా ఈ ప్రభుత్వం మీకేం చేయలేదా ఈ సారి ఏమన్నా స్టూడెంట్స్కి విద్య విద్యా దీవెన్ గానీ ఇలాంటివి ఏమన్న ఇంకా
ఆ అవి గుడా ప్రొవైడ్ చేసింది ప్రభుత్వం ఆ ఇప్పుడున్న ప్రస్తుతానికి స్కూల్ వాళ్ళకైతే కొంచం మనీ ఆ ఇచ్చి, చేస్తూ ఆ వాళ్ళందరికీ బాగా అభివృద్ధి చేసింది. మీ పక్కా?
మా మా వైప్ చేస్తున్నార్ ఈ విద్య దీవేనంట ఇప్పుడ్ మేం మైతే డిగ్రీ చదువుతున్నాం గదా మాక్ స్కాలర్షిప్ చేసున్నారు అలాగే మా ఊర్ సైడ్గా పెంచుతున్నార్ ఏవైనా గాన్ అన్నీ బాత్య
హలో! హలో! హలో! హలో! హలో! లో హలో!